హలో
ఆ చెప్పమ్మా అంగన్వాడీ
అంగన్వాడీలా అప్పట్ల ఆయమ్మకి ఎడ్యుకేషన్ కూడా లేదు ఫ నెడో థౌసండ్ రుపీస్ ఓ అంతాది శాలరీ
అవును ఇప్పుడు అది ఇరవై వేలు ముప్పై వేలు అయిపోయింది
ఇప్పుడు పదిహేను వేల అంట
ఒక దగ్గర ఇరవై వేలు కూడా ఉంది
ఆ టీచర్లు ఏమో అప్పుడు ఐదు వేలకే జాయిన్ అయ్యారంట ఇప్పుడు ఇరవై వేలు ఆళ్లకి
ఆ అదే అంగన్ వాడి టీచర్
ఆ వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు ఏం చేయరు ఆ పిల్లల్ని
ఏంచెయ్యారు ఆ పిల్లలు కూర్చోబెట్టి కోని పొద్దున్న సాయంత్రం కూర్చో పెటుకొని వాళ్ళు అరుస్త ఉంటే వాళ్ళతో కూర్చొని ఏం చెప్పరు చేయరు ఆ ఏమంటే ఆ పిండి పెడతారు ఆ మురుకులు పెడతారు ఆ గుడ్లు పెడతారు ఆ పాలు ఇస్తారు టెట్ర ప్యాక్ పాలు బాలింతలకి ఇవి అవని ఇస్తారు వాళ్ళు వాడరు చేయరు అనవసరమైన ఖర్చు అది
ఆ పండగేడతారుగాలని
ఆ పండబెట్టినకే తీసుకుపోతారు
ఆ మళ్ళా అన్నం కూడా మళ్ళీ వాళ్ళ ఏం తి నిపియారు మళ్ళ ఎవరు అమ్మలు వాళ్ళు వస్తారు టైం కి ఆ ఇంకొచ్చి తిన పెట్టుకొని తీసుకొని పోతాది ఇగ
ఎళ్దుంగ బాయిలు ఆశ ఉగ ఎందుకు గుడ్లు వస్తాను ఆశ తోటి
ఆ
ఆశతోటే పోతురూ జనాలు కూడా
ఆ అవును ఆ మనకు ఫ్రీ బస్సుల ఎట్లా కొట్టుకుంటురు బస్సుల కోసం
ఏ ఇంకా వీకే మంచి ఇజ్జత్ కూడా ఇయట్లేరంట ఒక బుజ్జి పోతుంది ఇక్కడ పాలకూర్తి పోతుంది మహబూబ్ నగర్ నుంచి పాలకుర్తికి హాస్పిటల్లో లో జాబ్ చేస్తారంట బుజ్జి ఆ బుజ్జి చెప్తున్నది ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుతుంది మెసేజ్ చేస్తాది అస్సలు ఇజ్జత్ ఇయదు యి ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు రాష్ గా మాట్లాడతారు అసలు వాల్యూ ఈయరు అ మేము అడిగినా వాళ్ళకి అని చెప్పేసి అప్పుడు ఏం చేయమ్మా మరి ఆధార్ కార్డ్ చూపియాకు టికెట్ ఇటు కొనుక్కో అని చెప్పి చెప్పు టికెట్ తీసుకో అప్పుడు వస్తే రెస్పెక్ట్ అంటే ఎందుకు కొనుకుంటాను మరి ఎందు కొనుకుంటా అంటే వాడు ఎందుకు ఇస్తాడు చెప్పు అన్నా
అంతే మరి ఇప్పుడు మనం పైసలు పెట్టి కొనుక్కుంటే మనం దే మంట గట్టి అడగచ్చు నేను పైసలు పెట్టి కొనుకున్నా నేను కుసోనే పోతా అంటావు ఇప్పుడు ప్రీ బస్ అయి ఉండి
ఇచ్చినా కూడా వాడు మన పైసలు తీసుకుని వాళ్ళకి ఇస్తున్నారులే ఇప్పుడు మళ బిల్స్ వాల్ పెరగట్లేదా కవ ఇస్ సొంటి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది ఆర్టీసీ ఆ గవర్నమెంట్ మన దగ్గర నుంచి తీసుకుంటుంది ఎక్కడ నుంచో అట్లా తీసుకుంటాది
ఆ ఇప్పుడు మనకు అన్ని పెరగాలే బియ్యం బస్తా తో సహా బియ్యం బస్ నూనెతో సహా అన్ని పెరిగినాయి
మరి అ ఒక పెట్రోల్ పెరుగుతె అన్ని పెరుగుతాయి
ఆ ఇప్పుడు ఏందన్న సిఎన్జి గ్యాస్ పెరిగిందన్న అప్పుడు లీటర్ గ్యాస్ యాభై రూపాయలు అంట సిఎన్జి బండ్ల
అవును
ఇప్పుడు లీటరు సిఎన్జి గ్యాస్ నూట యాభై రూపాయలు వంద రూపాయలు పెంచిండు
అది నూట యాభై అయింది ఇది నూట పదిహేను రూపాయల అయింది పెట్రోల్ పవర్ ఎక్కువ నూట ఇరవై ఐదు డీజిల్ తొంభై వందన అయింది వందనం అయింది
ఆ
ఎలక్ట్రికల్ బండి కొందా అంటే ఈ రేట్లు పెరినని చెప్పేసి ఎలక్ట్రికల్ బండ్లు కూడా రేట్లు పెంచేేశారు
ఆ ఆయన ఎలక్ట్రిక్ బండ్లు వాడొద్దు అంటుారనా కాలిపోతున్నాయి వేడికి హీటు అని
ఈ వీళ్ళు పిచ్చి బండ్లు దానికి కొంచెం ఉంటాయి గైడెన్స్ వాడేటివి ఉంటాయి బండి ఓవర్ బ్యాటరీ ఛార్జింగ్ చేయడం బండి ఇప్పుడు వెళ్ళేసి వచ్చినంబడి వెంటనే ఛార్జింగ్ పెడతారు అట్లా పెట్టకుండాదు ఆల్రడీది లిక్విడ్ తీయ బ్యాటరీ అయితే లిక్విడ్ బ్యాటరీ అనుకో లోపడ లిక్విడ్ ఉంటది సో యాసిడ్ ఏమవుతుంది అంటే ఊగి ఊగి ఊగి ఊగి హీట్ అయిపోయి హీట్ లో ఉంటుంది నువ్వు ఛార్జింగ్ పెట్టటంగానే అవుతుంది పవర్ వెళ్ళిపొయి మంట వస్తుంది
ఆ
ఆ అట్లా ప్లస్ మైనస్ అయిపోయి మంట వచ్చేస్తుది లిక్విడ్ లిక్విడ్ది అయితే
మాకు తెలిసిన ఆయనది కూడా అంతే ఇగా మొత్తం బండె నేకు
సివిల్ తీసుకుంటే ఏ బాధ లేదు మీకు టీవీఎస్ ల బజాజ్ చేతర్ ల తర్వాత ఇంకది ఇంకేదో రిలీజ్ అయింది కొత్తగా ఇప్పుడు యాక్టివ్ లో కూడా రిలీజ్ జస్ట్ రోమోట్ ల కూడా వస్తుంది కొత్త రెండు బ్యాటరీ తీసి పెట్టేది ఇక బ్రాండెడ్ దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు వర్తు ఉంటది ఇది ఉంటది ఎప్పుడు అప్పుడు ఎక్కువ కాలిపోయిన స్కూటీలు అంటే ఓలా కంపెనీ
ఆ అవునవును
బాగా ఎక్కువగాలికపోయిన నీకు అదే అయిపోయినాయి కదా మేము వెళ్తా ఉంటే ఇక ట్రాఫిక్ కి బా బాక ఇదంత తలకయా నొప్పి వర్షం పడ్డ కూడా నిల్వ నేను పాడైపోతుంది దీని వర్షంతో కూడా సంబంధం లేదు పోతనే ఉంటది
ఆ
బ్యాటరీ బండ్ దానికా లోకలే నడుస్తుంది అంతే దాని తోని లాంగ్ వెళ్ళనీకి ఉండదు గాని
ఆ
ఓర్లల్లో వున్నోళ్ళకి పిల్లలు స్కూల్ కి దింపియ్యడానికి ఆ ఊర్లలో షాప్ కి కెల్లోచె వాళ్ళకి ఆఫీస్ కి ఇంటికి వెళ్ళొచ్చా వాళ్ళకి నడుస్తుంది
అదే అదెలే మాకు తెలిసిన వాళ్ళది కూడా బండి అట్ల అట్లనే కాలిపోయింది మొత్తం అసలు నైట్ పూట ఛార్జింగ్ పెట్టి అట్లనే వదిలేసిరూ అంట వాళ్ళు
ఆ
ఇక మొత్తం పొద్దునా లేచి చూసేసరికి మొత్తం పోగా పోగా అంట ఇంటి ముందల మొత్తం ఇగ బూడిదనే ఇగ ఆడుఏంచెయ్యడు
అది దాగదు ఇంక కాకపోతే మరి దానికి ఏమన్నా ఇన్సూరెన్స్ ఉంటే సెవెంటీ ప్రెసెంట్ డబ్బులు రిటన్ ఇస్తారు గాని
రా ఆ బండి తీసుకొని టూ ఇయర్స్ ఏ అయ్యిందట టూ ఓ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓ అయిందంట అంతే అది కూడా అది కూడా మా అంటే ఊళ్ళ మాకు ఇల్లుందన్నమాట మేము ఆడ ఉండము కాబట్టి ఈ ఊర్లో ఒక రూమ్ కిరాయికి ఇచ్చినాం
ఆహా
వా వాళ్ళనే పండి బయట చార్జని పెట్టి పడినారంట చూసుకోలేదు వాళ్ళు
ఓకే
ఇంకా నయం మాకు ఇంకా చెట్లు దూరంగా ఉన్నాయి కాబట్టి ఇంకా చెట్లకు అంటుకోలేదు
ఉ ఉ
ఉ ఓన్లీ బండికంటే ఇక కింద అంటే ఫ్లోరింగ్ లాగిపియాలే మట్టే ఇగా ఊరులలా సాపిగా అల్లుకుంటారు గా
సిటీల సిటీల బస్సులు కూడా కలిపోయినాయి ఈవి బస్సులు
ఆ అవునంట ఎలక్ట్రిక్ బస్సులు కాలిపోయినాయిగా,
వాళ్ళు బస్సులు అవి కూడా ఆర్ టీ సి వి ఉయి ఎలక్ట్రికల్ బస్సులు ట్రాన్స్పోర్ట్ లో లేవుం ఆర్టీస్నీ అవి కూడా కలిపోయి
ఆ
అది ఇంకా కరెక్ట్ ముందుగా ఇక్కడ ఇండియాలో కరెక్ట్ గా రాలే బయట కంట్రీలో అయితే బానే ఉంది కానీ ఇండియాల ఇంకా కరెక్ట్ గా రాలే ఇంగ నడుస్తు స్నేయి అంత అప్డేట్లు చేస్తా ఉన్నారూ ప్రయోగాలు జరుగుతా ఉన్నాయి. అదొస్తే ఇంగ అంత సెట్ అయిపోతే ఇంగ పర్యావరణం కాపాడినట్ ఉంటది కానీ అదోక బస్సులు మర్చితే సరిపోతా చెట్లు కూడా పెంచాలి. చెట్లని నరికి ఉత్త బస్సులు కార్లు బైక్లు బ్యాటరీ పెడితే ఏంఉపయోగం చెట్లు లేనప్పుడు
అంతే
చెట్లు ఉండాలి గదా చెట్లుంటే వానలు ఉంటయి వానలు ఉంటే నీళ్ళుంటాయి నీళ్ళుంటే కరెంట్ కూడు పత్ ఉంటది
అవును వాళ్ళకి మనకి ఏడ చెట్లు కనిపిస్తే అడ నరికి బిల్డింగ్లు కట్టడమే
ఆ బిల్డింగ్ కట్టాలి వాన రావట్లేదు అని చెప్పి బోర్లు బొక్కలేయాలి ఇంటికి నాలుగు బొక్కలేయాలి అయి పాడవు చెయ్యవు జల్లెడ అయిపోతుంది అది ఎప్పుడో కూలిపోతది
ఆ
అవును ఏడ చూసినా హైద్రాబాద్ లో ఇప్పుడు ఏడున్నాయ్ అన్న అన్నీ ఫ్లాట్లు బిల్డింగ్లే
ఇంటికి ఇంటి గ్యాపే ఉండదు గల్లి మొత్తం మీద ఒక చెట్టు కూడా ఉండదు పెద్ద చెట్టు అన్ని పిచ్చి మొక్కలు చిన్న చిన్న పూల మొక్కలు పెట్టుకుంటరు నిడ నిచ్చే చెట్లు ఒకటి ఉండవు
అవును
ఇంకేడికేళ్ళి వస్తది గాలి ఏడికెళ్ళి వస్తది నీడేడి కెళ్ళి వస్తది సల్లదనం ఏడికెళ్ళి వస్తది వానలు ఎడికెళ్ళి వస్తది
ఆ ఇంక వా ర్షాలు కూడా అంతే అన్న ఊళ్ళల్లో పడవుగానీ అట్లా సిటీలల్లోనే పడతాయి ఇంకా వర్షాలు అయితే
ఊలల్లో పడతాయి గింజలు మంచి పోతకు వచ్చినప్పుడు ఆరవెట్టినప్పుడు అప్పుడు వచ్చి పడి నాశనం చేస్తాయి అతివృష్టి అనావృష్టి అప్పుడు నాశనం కరువు కుది కరువే కొస్సాయి
ఆ ఉత్త అప్పుడు ఇగో ఇప్పుడేమో నాలుగు ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు మా దగ్గర రోజూ నాలుగుగాన్లే వర్షం హం పడుతుంది ఏ వర్షం ఏదో ఊర్లల్లో పడితే అళ్లప్పుడే దున్నిపించ్చుకుందురు ఇత్తులు పెట్టుకుందరు
ఆ అట్లా వడదుగా పనికొచ్చేదా అనికిరాదు ఇప్పు ఇక్కడ పడ్డా కూడా ఇక్కడ కూడా పడాలి ఎందుకు కాట్టి చెరువులు కుంటలు నిండాలి నిండకపోతే కష్టం మళ్ల పశువులకు కూడా నీళ్ళు రావద్దూ
ఆ
మనం వేసి ఇప్పుడు ఉండాలి కదా ఇవి కూడా ఏందటే ఈ నీళ్ళు వేస్ట్ కాకుండా ఇక్కడిక్కడ స్టోరేజ్ లాగా ఉండాలి వర్ష నీళ్ళు మా తవాత ఇళ్ళలో పడ్డయి ఇళ్ళ మీద పడ్డయి ఇంకుడు పోతలకి ఎళ్ళిపోయేటట్టు రోడ్ల మీద పడయి ఆ రోడ్ల మీద పడ్డయి చెరువులకు కుంటలకు పోయేటట్టు ఉంటే
ఆ
ఇబ్బంది ఉండదు ఎండాకాలం వస్తే
మనకి హైదరాబాద్ అట్ల కాదు కానీ డ్రైనేజ్ లోనే కలుస్తాయి లేకపోతే మొత్తం కలిసి మూసీ నదిలో పోతాయి
ఇంగ అన్నీ డైనేజ్ మొత్తం పోయే ఆన్లనే గా పొయ్యేది హుస్సేన్ సాగర్ ముస్ తి నది అన్నీ అళ్లకే పోతున్నాయి గ అయ్యే నీళ్ళు మళ్ళ ఫిల్టర్ అయి తాగుతున్నామేమో మరి నాకు తెల్వనే తెల్వదు ఏ నీళ్ళు తవుతున్నాం కూడా తెల్వదు
మూసీ నది స్టార్టింగ్ లో అసలు మంచి నీళ్ళు అంట ఇప్పుడు చూడ అది ఎట్లుందో
ఊ
అప్పుడు ఆ కాలంలో అది తీసినప్పుడు మంచి నీళ్ళు తాగేదంట అందరూ
ఊ జనాభా మొత్తం గా ఇదే పెరిగిపోయింది ఇక్కడ బొచ్చెడంతో మందాయిప్పు
ఈ ఆకుకూరలు ఇవన్నీ ఉంటాయి కదా గోంగూర పాలకూర ఆకుకూరలు అన్నీ అయన్నీ మూసీ నది పక్కన పండించి అమ్ముతారంట మనకి
ఊ ఊ ఊ
ఆ వాటర్ వాటర్ వీటికి లీలాడ దావాలని అక్కడనే పెట్టమ్ము స్తారంట అన్నది అన్నీ వేస్తారంట వేర అ చెప్తుంటారు అయితేక్కొక్క స అక్కురలు కూడా తినబుద్ధి కాదు
ఆ ఏం చేస్తా మరి ఏం పట్టినము ఏం తినట్లేదో తెలివదు ప్రస్తుతానికి గడిచిపోతుంది కాలం నడిచిపో పోతుంది తింటున్నాం పడుతున్నాం లేస్తున్నాం అయిపోతుంది అయిపోయిందిగా ఆరు నెలలు అయిపోయింది చూ చూస్తానే ఇరవై ఆరుల ఇంకా ఆరు నెలలు ఇ కన్ను మూసి తెరిసే లోపు అయిపోతుంది
అసలు ఇయర్ ఇయర్ ఇ ల్ ఇట్లా గడిచిపోతున్నా మదే మదే
ఉడుకుతుంది
హా నడుస్తస్తాలే గుర్తున్నాయ్
దొరుకుతుంది అంటే దాని టైం అది కరెక్ట్ రోజుకి ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు అవన్నీ కరెక్ట్ నే ఉండయి డ్యూటీలు నిద్రలు అన్నీ మనకే పనులు లేక రోజులు గడిచిపోతున్నాన్నట్టు ఉంది
ఆ
సంపాదన లేదు పనులు లేదు
మరీ అత్యాస సంపాదన క్కర్లేదన్న ఇక పిల్లల్ని ఇంట్లోని పట్టించుకోకుండా సంపాదన అవసరమే లేదు
ఇగ అత్యాస సంపాదన కేరింగ్ ఉండదు అవసరమైన సంపాదన కూడా అది ఉండదు కదా ఇంటి కిరాయి కట్టాలి కదా
ఆ ఔసరం ఇ మన అవసరానికి సంపాదించుకుంటే చాలు పిల్లల చదువు వరికి కాకపోతే
వాళ్ళ ఇప్పుడు
పిల్లల చదువు ఎట్టా మళ్ళ ఫ్యూచర్లు ఎట్టా మళ్ళ వాళ్ళకి ఫంక్షన్లు చేస్తే ఎట్టా ఏదైనా ఉ దావా చేస్తే ఎట్టాను క్కడు గూడ ఇంటికాడ కుర్సోడు ఇంకా అత్యాస సంపాదన
మళ్ళీ ఇప్పుడు మీరు ఇల్లు కిరాయి కాదా కిరాయా సొంతమా
ఆ మాది కిరాయి అన్న మాకు రెండు వేల ఐదు వందల కిరాయి ఐదు వందల కరెంట్ బిల్ ఒస్తది
మా కరెంట్ బిల్లే నాలుగు వేల ఏడు వందలు నాలుగు పెట్టేదంత మాది కరెంట్ బిల్లే మా ఇంటి రెంటే పదారువేల ఐదు వందలు మొత్తం ఇరవై వేలు ఇంటికే పోతున్నాయి ఆ ఇగ ఏసి నడ్సి నడ్సి నడ్సి ఎండ కాలంగద డే అండ్ నైట్ నడుస్ స్తది మా అన్న ఉంటే ఇంకా డే అండ్ నైట్ నడతారు తెల్లారు పనుకుంటన్నప్పుడేస్తే మళ్ళా తెల్లరు తొమ్ది పది నడుతుట్టు ఎండల అట్ ముదిరిని ఆయన కేసీ అలవాటు పుడు ఆఫీస్ లో ఏసే ఉంటది ఈడ ఏసి ఉంటే సంపుతాడు దాన్ని పట్టుకొని అదే బిల్ ఎక్కువ వస్తది ఏసి ఆఫీస్ లో ఉండే ఏసీ ఏమో తక్కువొస్తదంట అ నెల మొత్తం నడుసిన ఐదు వందలు గూడ రాదంటా అది అది ఇన్వట రేస్ ఇంకా అది ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది పాత ఇదేమో పాత మోడల్ ఏసీ ది ఎప్పుడో రెండు వేల పదిహేళ్లో తీసుకున్నాం
ఆహా
దీన్ని మాట్చాలే తీసద్దా తీసేద్దాం అన్నాడు మళ్ళా ఇంగ తీయలేదు ఇప్పుడు తీసి యాడ బెడతాలే నాయన వదిలేసేయి ఇల్లు కాలి చేసి నప్పుడు చూసుకుందాంలే అని చెప్పి ఊకున్న దీని పైన ఇంకొక ఇల్లు ఉంటే మా ఇంటి మీద ఇంత వేడి ఉండకపోవు
అవునవును
మా ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో అన్నింటి పైన మేము కిందనే ఉండే గ్రౌండ్ ఫ్లోర్ లనే ఉండేది అమ్మ కాళ్ళ నొప్పులు అని చెప్పేసి మనకు ఇబ్బంది అయితది నడవనికే, ఎక్కనికే అనీ ఒక్కసారేమో రెండు లోన్ల దగ్గర ఉన్నాం కానీ ఇంగ అది ఇబ్బంది అయిందని చెప్పేసి ఇంగ అక్కడ నుంచి ఏ వద్దు అనుకున్నాం. కిందనే చూసుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నం ఈ కింద చూసుకున్న ఇళ్ళ వసుల వల్లనే ఇగ ఈరోజు దీనికే పైన స్టేర్ లేదు ఉం టే ఇంత వేడి ఉండదు
ఆహా మాది కిందనే మాకు పైన అంటే ఇల్లులు ఏమ్ ఉండవు కానీ ఒక ఫ్లోర్ ఉంటది పైన
ఆహా
ఆ ఇంగ దానిపైన డాబా వుంటది ఎండ ఎక్కువ కొట్టదు మాకు ఇగ ఫ్రి జ్ ఈ టీవీ వాషింగ్ మిషిన్ లేకపోతే వంద రూపాయలే వచ్చేది కరెంట్ బిల్లు
ఉమ్
ఇగివన్నీ నడిచేసరికి ఐదు వందలు పక్కా ఈ ఎండాకాలం కూలర్ ఏసుకున్నాం ఇగ ఐదు ఆరు వందలయి తే పక్కా ఇగ ఈ ఎండకాలం అయిపోతే సూడాలి ఇగ ఎంత వస్తదో
ఉమ్ హూ ఐదు ఆరు వందలు అంటే మేము కండ్లు మూసుకొని కట్టేస్తాం కాని ఈ నాలుగు వేలు ఐదు వేలు రెండు వందలు ఉంటే మొన్న ఇండ్ల వచ్చిన డబ్బులు మొత్తం కరెంట్ బిల్లే కట్టుకున్నా
ఆ ఇగ మా మావయ్య ఐదా ఆరు వేలు కరంట్ బిల్ వస్తే పా అమ్మ ఇగ ఈడ వద్దే వద్దు ఊరికే పోదంపా అం టడు